ఎంచకున్నా నండి ఏం లేదండి
తిన్నరా అవును హా ఆ తిన్లే ఇంకా తినాల
అవునా పిల్ల స్కూల్ క వెళ్ళారా హుం ఏం కూరయ్యసారు
మాది పాలకూర
టిఫిన్ చేయలేదా మాలేగా మార్నింగ్ నుండి
మోర్నింగ్ టిఫన్ ఉప్మా చేసినా
ఉమ్ తిని వెళ్ళిపోయారు ఇగ బాక్స్ పంపి
బాక్స్ ఇచ్చొచ్చిన స్కూల్ దగ్గరకెళ్లి ఇచ్చి రావాలి
ఖాళీగా నేను ఇప్పుడిగా
ఖాళీగానే
ఉమ్ మిషిన్ నేర్చుకుంటందా
ఆ నేర్చుకోవట్లే వత్తన మామయ్య ఉమ్ నేర్చుకోవట్లే
ఆ నేర్చుకోపోలి దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉందిగా దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది కదా నేర్చు
ఆ నేర్చుకోవాలి గాని నేర్పెటోళ్ళు ఎవరు లేరు
ఖాళీగా ఉండడం కన్నా మీకు వచ్చే ఐడియా ఉందా మిషన్ గురించి
అట్లా అట్లా ఇగ కొద్ది కొద్దిగా
చేతి పని చేస్తారా డబుల్ కుట్లు వేస్తారా ఇప్పుడు డబల్ కుట్లు వేసినందుకే యాభై రూపాయలు ఉమ్ కరెక్టే యాబై రూ తాలు ఉమ్ ఉమ్ ఇంకేం చేస్తాళ్ళు
ఏం లేదు ఏం కాదు పడుకో ఏం లే
హా ఆ ఊ మిషన్ నేర్చుకోండి మంచిగా ఉంది దానికి కూడా
నేర్చుకోట్లే మిషనే నేర్పిద్దామానంటే ఎవరు నేర్పట్లేదు
ఊ ప్రీ మిషన్ ఉన్నది సర్టిఫికేట్ గుడా వస్తది దేనికైనా యూజ్ అయితాది గా మనం లోన్ పెట్టుకోటానికైనా
ఏమో నేర్పట్లేరె ఎవరు అది గూడా ఏమ్
ఉన్నది ఏంది మోడీ తరపున మోడీ తరపున ఉన్నది ఇం గ్రామీణ ఏదో ఉంటది ఉద్యమాను ఉద్యమాన్ అని ఉంటది ఇప్పుడు అంతటి ఉంది మొత్తం స్టేట్ మొత్తానికి కున్నది ఏస్ సర్టిఫికెట్ ఉండల్లకి ఆ ఇన్ కమ్ సర్టిఫికేట్ దానికె ప్రాసెస్ అంత ఉంటయ్ జెమ్మ సర్టిఫికేట్ జేపిచ్చుకుంటే హడిగిబోయ్ వాళ్ళు అవన్నీ వాళ్ళకి అవన్నీ ఇవ్వాలి ఏమో మేము గుడా సెల్లొ జూసుకున్నాం టీవీలో జూసినం ఫైవ్ హండ్రెడ్ గట్టి నేర్పిస్తారు వన్ మంత్ ఆ అంటే ఫార్టీ డేస్ ఉంటది ఫార్టీ డేస్ తర్వాత ఇగ మార్నింగ్ ఈవినింగ్ నేర్పిస్తారు ఇగ అన్ని బానే నేర్పిస్తది అంట కుట్టుడు అవన్నీ ఆ చేతి పండ్లు ఉక్సులుగుట్టుడు చిన్న పిల్లల ఫ్రాకులు లంగా జాకెట్లు మొత్తం నేర్పిస్తారు బానే ఉంది దాంట్లో గూడా మంచిగా అదే అది వస్తే సర్టిఫికేట్ వస్తే మనం లోన్ బెట్ట్ కొచ్చు మంచిగా ఏదన్న షాప్ జూపిచ్చి లోన్ బెట్టుకోచ్చు టూ మా టూ ల్యాక్ స్లోన్ వస్తది మంచిగా దేటికై యూజ్ అయితది గదా మనకి ఊ ఉ ఇంట్లో ఖాళీగుండ కన్నా ఏమున్నది ఇప్పుడు ఏదన్న జేస్ కుంటనే మనకి బెనిఫిట్ అయితది
ఏడా
ఇగ పిల్లల్ని పంపించి వాళ్ళంటే మన అన్నం ఇంట్లో పని జేసుకొని మళ్ళా బాక్స్ ఇచ్చి లంచ్ చేస్తాం మనం మళ్ళా సాయంత్రం టైం అయితేనే ఉంటది ఉ అదే ఊ చేస్తార అండి మీరు ఇంకేం లేదా ఖాళీగనే ఇగా బయటికెళ్ళే పని ఏమన్నా జేస్తారా ఆ అంతేనా పిల్లల్ని జదివిపిస్తారా మీరేనా చదివిపిచ్చేది
పిల్లల్ని జూసుకోవడం ఇంట్లోనే ఇగ
త్తర మీరు పిల్లల్ని
పిల్లల్నీ
జబ్ చేసుకో పొయిలు మరి ఏమన్న
ఏం జాబు ఏమున్నాయ్ ఏం వుండవ్ జాబ్లం గిట్ల ఏముండవ్
ఉ ఎటు బోయినా ఇగ ఫొ మార్నింగ్ ఈవినింగ్ రావాలి పిల్లల కోసం పిల్లల్ని పట్టుకునేటోళ్ళు ఉంటే ఏం గాదు వాళ్ళన్ బట్టుకునేటోళ్ళు లేరు కాబట్టి ఇంత ఇబ్బంది మనం ఎటు పోయినా కష్టమైతాది మనకి ఉ కొంచెం వాళ్ళు పెద్దగా అయితే వాళ్ళంతా వాళ్ళు వెళ్తే ఎటన్న పోవచ్చు చూసుకోటానికి ఎవరున్నా మనకి యూజ్ అయితాది షాప్ లో జూసుకున్నా మార్నింగ్ బొయ్ నైట్ రావాలి మళ్ళీ ఈవినింగ్ రాకునే పిల్లల్ని
షాపులలో పనికి పోవాలన్నా గూడా పిల్లలు ఎత్తుకుబోవాలన్నా గుడా
ఉ అంతే పిల్లలు పెద్దగయ్యేదాంక ఇగ వాళ్ళ వాళ్ళవి చూసుకున్నాక చూసుకోవాలి ఇక జనాలు అంటానే ఉంటారు ఇగ కానీ ఏం జేత్తావ్ తిన్నార అండి మరి మీరు మ్ హు అవునా
ఆ తిన్ల బాక్స్ ఉ
మిషిన్ ఉన్నదా
ఉమ్
పక్కన ఎవరున్నా నేర్పించుకోండి. ఇంకో గంట సేపో నేర్చుకున్నా జాలుగా గంట సేపు పోయి నేర్చుకున్న మనకి యూజ్ అయితదిగ మన వరి గుట్టుకున్న చాలు ఊమ్ పిల్లలు ఉన్నారు కాట్ ఉ అదే నది ట్రై చేయండి ఒక్కసారి మీరు కూడా ఏముంది ఏమో మా పిల్లలు పం పిచ్చినక టెన్కి వెళ్ళినా చాలు టెన్కెళ్ళి టువెల్ క వచ్చి మళ్ళా పోతే అయిపోయిది.
ఊ
ఏంది ఇప్పుడు ఒక జాకెట్ కుడితే ఆ తిన్నామండి మేము పప్పు చేసినాం. ఇటు మా చుట్టాలను కలుద్దాం అని పోయినం బయటకి వచ్చిన
అవునా
ఆ
తిన్నారా మీరు
తినమంటే తినేసి వచ్చినారా ఇటికి ఊమ్ దా
నేన్ తిన్లేదండి ఇంకా
కు ఆ వెళ్ళారు స్కూల్కి వెళ్ళారు. లంచ్ బాక్స్ ఇచ్చినం. వెళ్ళారు వెళ్ళారు లంచ్ బాక్స్ ఇచ్చి ఇచ్చినం. ఇ వాళు నాలుగు ఇంటికి కొత్తారు ఇగ వాళ్ళచ కోసం ఇంట్లో పని చేసుకోవాలి
ఆ ఉ
మేం కూడ ఇయాల చేద్దాం అని ట్రై ఇతనుగ మేం కూడా ఖాలీ అయినా ఉంటాను ఇంట్లో ఏదైనా చేసుకోవాలని చూస్తన్నాం ఇక అదేందా అని తనేగా ఇ నెక్స్ట్ ఇయర్ వరక అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ వరకు నెక్స్ట్ ఇయర్ వరకు అయితే కడ జేసుకోవచ్చు ఇక పిల్లలను పట్టుకొని ఉంటే పిల్లలు స్కూల్ కి పోయినా ఉహు ఇత
పిల్లలకు
ఆ నన్ను పట్టుకోడానికి ఇలా ఉహు
ఆ
వాళ్ళను బట్కునికి ఇబ్బందయితదనిగ హ ఉ
ఏం చేస్తారు చెప్పండి
ఏం లేద్
ఏమి లేదా సాయంత్రం వస్
తిన్నరా మరీగా
సాయంకాలం వస్తురు ఎన్ని ఇంటి కదిలేస్తారు పిల్లలు
ఎలా ఆ పోర్ వర్కికి ఆ ఇంకాే
మూడు మాది పాలకూర
ఆహా టమాటో వస్లా
పాలకూరల తమ దేష ఉండలే
ఆ
అ
ఆహా వచ్చిల మీ సార్ వచ్చిలా
హ
మీ సార్ొచ్చిలా
రాలే రాల లేట్ అవుతుదేమో లంచ్ వచ్చేస కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో దేవుడా ఏదో పెట్టుకురా అంటళ్లి
హ మీరుోజ చేస్తారు దేవుళ్ళ నొప్పలమ్మ పెట్టుకున్నారా
మాకు అట్లా ఏం పెట్టాలి
ఇప్పులమ్మలవా మీకు
అ
త్రీఇయర్స్
చేేం చేస్తున్నారు ఏం చేస్తాం
మా ఏడళ వాళ్ళ ఇంటికి వచ్చినం ఇంట్లో బోరు కొడుత ఉంటందని ఎర కూర్చున్నాం మీక ఆ చేస్తాం మాముూలు ఆ
అదే విన్నా నేను ఏం చేస్తార అనంతా
చేసుకుంటాం ఇక పండగలో పడ్ంటప్పుడు చేస్తాం లేనప్పుడు ఎగా పడినప్పుడు చె్య ఉ గుళ్ళల్లోకి వెళ్తాం అప్పుడప్పుడు
అవునా ఇంకా
చాలండి బాబు రాలే ఇంకా పిల్లలు కోరిక వస్తారా
పైకి వస్తారు
ఆ
సని
స్కూల్లో స్టడ ఎవరా
పిల్లలకు స్టడీ ఎవరని పెడతాను పిల్లలకు ఇంకా
అవునా స్కూల్ లేదా
పిల్లలకు పెడతాడు అట్లా ఏం ట్యూషన్ కు ట్యూషన్ లెక్క స్కూల్ అనే
ఆ ప్రోగ్రామ్స్ ఏవ వాళ్ళాకి
ఏంటిదండి
ఆ ట్యూషన్లు అయిపోయినాక మళ ఇంటి దగ్గరనా
ఆ
ఉమ్ ఇంటికాడా కూడా వెళ్తారా బయటికి
ఆహా
వేలార మీరే చెప్తార్ ఏమో ఉమ్ ఉమ్ సర్లేండి మరి ఉమ్
హ్మ్